చెప్పు
చెప్పు ఏమి చేస్తునావ్
ఏం లేదు ఇప్పుడే గులాబ్జాము చేసిన
అన్నా అనే వస ఏమి చేస్తున్నావ్
ఒక ప్యాకెట్
ఏన్నా
అయిన ఈ ఒక ముప్పై దాకా అయినే అనుకుంటా
మీరు ఉన్నదే వున్నదే నలుగురు ముఫై ఏం చేస్తం
ఇంకా చిన్న బ్యాగ్ అడిగింత ఎంత ఇ అవన్నయి
సగం చేసి సగం దాచిపెట్టచు
ఆ అదిూటిగ వాడుతాయి
స్తు ఇంకే ఎట్లా చేస్ ఉమ్
ఆ ఏం లేదు ఇక పాలు పోసి పిండి తడిపినాం నూనె కొంచెం నెయ్యి కొంచెం వేసి వేయించినాం తర్త చక్కడాఅనకమ్ వేసి చేసినం
ఎప్పుడు పోతు నువ్ మరి నువ్వు హాస్టల్ లాక్డౌన్ అంత ఉంటావ్ గదా
హలో
ఏయ్ తీ వాళ్ళిద్దరూ మొత్తం
హలో
ఆ
లాక్డౌన్ ఉండదట ఫేక్ న్యూస్ అంట అంతా
స్త్రికెన ఎప్పుడు వద్దామ మరి
నను్ ఏమో మరి పోతే ఈ ఆదివారం పోతా సోమవారం నుంచి స్టార్ట్ అన్నారు మళ్ళీ ఏంది అనేది ఈ శుక్రవారం తెల్తుది.
ఓకే
ఉమ్ వుందా మీ సైడ్ బంకులు పెట్రోల్ బంక్లు ఓపెన్ లో ఉన్నాయా
మంచిదళ్ లే వాళ్ళ ఇవిడ ఇన్స్టాగ్రామ్ ఒక పెట్రోల్ బంక్ లేకపోతే ఇంకొక దాంట్లో కొద్ది మంది లేరు
నో స్టాకా హైదరాబాద్ లో గూడ గంతే ఓ న్యూస్లాలా మొత్తం అవే గద
అవును
ఉమ్
రంగం
కానాది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయ్యి అందరు ట్యాంక్ఫుల్ ఏపీత్ చుకునే వరక్ అయ్ పి
అయిపోయింది అట్లా అందరుూ క్యాన్ మంజిరల కూడా క్యాన్లు క్యాన్లే కొనోతండ్రు
ఉమ్ గట్లా ఊహించుకున్నట్లనే స్టాక్ లేకుండా అయ్
అదే
ఇగ అది చూసి ఇంకా మొత్తం ఎగబడతాను
అయంకూరా
మాదేంకుర ఇవళ మార్నింగ్ ఆలుగడ్డ
ఆల్లుగడ్డ చేసుకున్నాము మస్బెడ్ నా కాయ పో
నేను తినలే ఇంకా నాది ఇప్పుడే అయిపోయింది వాళ వరకు స్నానం చేయద పొద్దున అంటే మధ్యాహ్నం తినిన
ఓ
ఉ
అదా ఏమ మరి
అయిపోయిందామ్ మరి లాగౌట్ ఎప్పుడ అయింది
ఏడు నార
ఓకే శ్రీరామనవ వాళ్ళు ఎల్లుండి
ఎలాన్నేనా
అవును
హార్డ్లే ఉంటది కావచ్చు అయితే
అలేేనే ఇచ్చిను ఆల్రెడీ గవర్నమెంట్ది
అంత మాకు
మీకా అరి
నూడాలి
ఎది గురుష ఎల్లుండి హాలిడే అంటే మూడు రోజులు హాలిడే
అదే కదా గందకి అంటానా రేపు ఒక్క రేజ జత్త అయిపోద్ది
వాళ్ళు ఆట ఆడుతాను
ఏమాట
ఏమో అ
పోనా స్కూల్ క పయాల
పోయిండ పోయ
మీ రాటవో ఇమన్నారు బ్యాంక్
మీరు అమ్మ అన్నాడుగా అీ నాకే శాతగాల ఎందుకు మస్ భుజాలు ఇవన్నీ నొచ్చుడు ఇ ఇలా పొద్దున్న లేచ మొత్తం ఎక్సర్సైజ్ చేసినా ఇవన్నీ ఇ భుజాలు ఇట్లు ఉంటాయి కదా
హ్మ్మ్
ఓ ఒక హాఫ్ అన్ అవర్ ఎయితే సెట్ అయింది
హమ్ ఎకు మామ కూడా ఫుల్లు నొప్పి లేస్తుంది
ఆ మూకాళ్ళ కాదు నాకు రెండు భుజాలు అసలు ఘోరంగా ఎందుకో మరి
హ
కా ఎటు వత్త లేనా అ మరి
హాలిడే ఉంటే ఎట్టన్నా పోతాం ఇంగా శ్రీరామనవమని అని తెలవదు మరి
ఎల్లుండే శ్రీరామనవమి ఏ రేపు రమ్మను పుట్టలు సరిపత్త ఇట్లా కాన్ని చూడాలి
హ్మ్మ్
హమ్ కూర్చమా లేదా
హ్మ్మ్
జ బల్ బా
చటేయితు ఉండల మ ఉంటదేమో స్కూల్ శనివారం కూడా
శనివారం ఉంటది చోడ
హమ్
అంటా
అకా ఏ అతుదన్నా ఉన్నా అవ కూలర్ ఇంకా మంచిది కాాల ోరంగా వే
అబ్బో వెేళ
మామూలు లేదు అంత పిచ్చి లేస్తుంది హ్మ్మ్
వై
రూమ్ నా ఇ కదలు రాకుడా
ఆ
ైతే కుక్కర్లే స్ మూత్ పెట్టినట్ టైంది మస్తు చిరాకు చిరాకుయింద అంత
ఆ
అడు అత్తనే లేడు ఫోన్ చేస్తే చేత్తనే ఉన్నాను నేను మొన్నటి నుండీ
అ
అతనే లేడాడు పైసల్ తీసుకున్నాడు ఆపుడు చేసినప్పుడు
మళ్ళ వేరటళ్ళకీయకపోయిండ్రు
వేరెటోళ్ళ కి చ్చినాడంట పైసాలిచ్చి నావే మేష
పైసలుకు మేమ్ వాళ్ళ ఇల్లు దగ్గరనే ఉంటే పొయిరాకపోయిండు
ఇద ఫ్రెండే మామ్మటి
ఆ మరి పోయి వత్తె అయిపోవ వేడి ఘోరంగా ఉన్నది
బోర్ అనుకుంటున్నారు అసలు ఈ రూమ్లో గంత వేడు అసలు అవ కూలర్ ఉండట్టు నా తెల్వనే తెల్వద్ గును
హ ఆ ఉడుక ఘోరంగా అయితుంది
నాకైతే ఆ రోజు రాత్రికెళ్ళి నిద్ర లేదు నాకు ఆ రోజు ఎండలే నిన్న వండలే
ఆ అట్లనే అయితది మరి
మ్ అప్పుడు ఫోన్ చేసిండు అన్న ఇద్దన్న
హ అన్నా
పెద్దన్న
అర్ధం కాలే
మీ పెద్దా అన్న
ఆ
చేసి నేను ఫోన్ చేస్తా మా మాట్లాడు అంటాండు ఏ నేను ఇంక లాగౌటే కాలె అంటే ఏం కాదు మాట్లాడు పది నిమిషాలు అన్నాడు లాగౌట్ అయినా వేతతి అన్న
హా
సరే అన్నా
ఆ ఇంతసేపటి ఏడీషిండు
అయినాయా నాలుగు
చాలా ఎక్కువ మాట్లాడిండు
మ్ హ్
అ
ఈ అన్నవయే చేత్తలేడా
ఆహా
ఎందుకో
లేదు.
ఖాళీ దొరుకుతలేదేవు
లేదు లేదు అనుకుంటా కాలి దొరుకుతే చేత్తాం పురుగులన్ చంపుతాన్లు
చి
గోరం చిన్న పిండిల్లినయి పురుగులైతే
చీ గా చిన్నయి తెల్లై గలీస్
అవీట్ని సంపుతాన్రు
మాది ఏమైతదో మరి ఆఫీసు స్టార్ట్ అయితేనే నయం.
హా
మ్ ఇంకేంది ఇటు కూడా చేయక్పోయినవు ఫోను
ఎటు
ఇటు అత్తకి
చేస్త
మ్
ఇయాల కంప్లీట్ కావాలి. ఇయల కంప్లీట్ కావాలె
అదే మ రేపు రాత్రి వరికే కదా అటు నాలుగు ఇటు నలుగు ఆ ఇద్దరిద్దరు మాట్లాడ్ అయిపోతది.
అదే అదే ఇయల కంప్లీట్ చేసేయాలె ఎటు చేసి
హ మా అక్క చెక్ చేసి ఏత్తాంరట గద మొ
ఆ అదే అదే అదే అదే
మరి నాక్ మంచిగనే వడ్డయి
అవును.
నేను మంచిగానే మాట్లాడిన మరి
ఆ
అందర్తోన్ ముచ్చట
అదే అదే
ఇద్దరు తాబకుకది తే నడుత్తాది ఇక మా మమ్మీతో మాట్లాడితే నాకైతే పది నిమిషాలు ఇరవై నిమిషాలు అంట
షాపింగ్ చేత్తాన్నవా లేద ఏమన్నా ఆర్డర్లు
ఏ పైసలు పడలేద ఇంకా కా
ఆహా పడ్డాక ఆర్డర్ పెట్టుకుంటావా
మరి ఇగా నా దగ్గర ఎడన్నాయి రూపాయిలు అయితే జీతం అన్న పడాలి
అదే మరే ఏమన్నా డ్రెస్సులు ఆర్డర్ పెట్టుకుంటావా అన్న
పెట్టుకుంట అబ్బ ఈ సేన్ లా హైలైట్ ఉన్నాయ్
పెళ్ళా
షేన్ ఎస్ హెచ్ఈఎన్ షీఇన్
అంటే
తెల్వదా అది బ్రాండ్ పెద్ద బ్రాండ్ కానీ కూడ అఫ్ అఫర్ లు నడుతున్నాయ్ తక్కు తక్కువ్
హ
షర్ట్లు ప్యాంట్లు ఫార్మల్వి ఆఫీస్ కి మంచివి ఉన్నాయి
అల్లన
ఉ సరే మరి ఉంటా
ఓకే
హ్మ్